అవునా
మీరేం చేస్తున్నారు ఆవు పేడ లేదా
అవి మేత ఏసినా కొద్దిసేపటికి వేస్తాయన్నమాట
ఏంది పిడికలు ఆవుపేడా కొంచెం నీళ్ళ లో కలుపుకుని తాగండి
ఆరోగ్యానికి చాలా మంచిదంట మీరు ఆవు పేడ అంటే ఏమనుకుంటున్నావ్ గెంజి అనుకుంటున్నావా ఇక్కడ ఎంతైనా ఆవులు గోమాతతో సమానం తెలుసా ఆవు గెంజి కూడా అదే మామూలుగా ఎవరైనా చనిపోయి మనం చూసేసి వస్తే ఇలా తలకు చల్లుకుంటాంటాం
వాళ్లు ఏదో పూజ చేస్తారు అప్పుడు మాకు ఇస్తారనమాట గుడ్లో కూడా ఆవు పేడ కొంచెం కలిపేసి వాటర్ లో ఉగాది ఎప్పుడు ఇస్తా అండ్రి అవును ఉగాది ఎప్పుడు ఆవు పేడ కొంచెం వాటర్ లో మిక్స్ చేసి తీర్తంలా ఇస్తారు నిజమ అండి అంటే చాలా శ్రేష్టమైనది అంటే ఆవు ఎప్పుడు నాన్ వెజ్ తిన్నారు కదా ఓన్లీ వెజ్ తింటది వెజే బయటకి వస్తది
ఓకే అందుక
సో అట్లా అంటే అంత పవిత్రమైనదిగా మేము భావిస్తామండి మీరు మా మా ప్రాణుల్ని కించ పరచాల్సిన అవసరం లేదు
ఇంతేయినా ఆవు ఎందుకు పోయి ఉంటుంది
ఆ ఆవు క్యూట్ గుండదండి ఆవు దూడ క్యూట్ గుంటుంది ఉ
ఇంకా మీరు లిటిల్ కృష్ణ చూస్తారా
ఆ చిన్నప్పుడు లిటిల్ గా ఉన్నప్పుడు చూస్తాంటి నండి లిటిల్ కృష్ణ
ఆ ఆ లిటిల్ కి
ఊ అవును అచ్చం మీ లాగే క్యూట్ క్యూట్ గా కొన్ని ఉంటాయ్
అంటే నన్ను చూసావా ఎప్పుడైనా
హ మా కలెల్లో అంతా నవ్వేదా రోజు తిరుగడానికి
అవునా ఉ ముందు లి లిటిల్ కృష్ణ బలే ఉండేది కదా
అవును లిటిల్ కృష్ణ ది ఈ కన్నణయ లిటిల్ యశోధ కృష్ణ అందరూ బాగుం స
ఆ ఇంతైనా పాపం చిన్నప్పుడు వాళ్ళ మామయ్య చంపడానికి వస్తుంటాడు
అప్పుడు నుంచి మనకి నార్మల్ కృష్ణ సీరియల్ స్టార్ట్ అవుతుంది చూడండి రాధాకృష్ణ మనం అక్కడనుంచి చూపిస్తారు కానీ లిటిల్ కృష్ణ అప్పుడే పాపం ఎంత కష్టం పడింటారు కదా అప్పుటి నుంచి కూడా కృష్ణుడిని చంపాలని చూస్త టడు కంసుడు
నిజం అందుకే ఏ లిటిల్ గా ఉంటాం కాబట్టి మనం లిటిల్ క్రిస్ నాని పేరు పెట్టినావేం
హ్మ్ పెద్దగా ఉంటే పెద్దగారిసి పెడతా ట్రాని ఇంతకీ రాధా రాధాకృష్ణ ప్రేమ ఎట్లా స్టార్ట్ అయిందండి
ఎట్లా స్టార్ట్ అయిందంటే మ్ ముందు లోకంలో
ముందు లోకం కదండి ముందు యుగములో
ఆ ముందు యుగంలో రాధాకృష్ణ చాలా ప్రేమిస్తాడు అ ఒక స్వామి వస్తారు అప్పుడు రాదని షపిస్తారన్నమాట సో అందుకనేసి ఆమె భూలోకంలోకి పోతుంది మ్మ్ మన రాధ కోసం మన కృష్ణుడు కూడా వస్త
మన రాధ కాదండి రాధ కృష్ణుడు రాధ మన రాధ ఎట్లా అయితది ఎందుకు అంటే మనం పూజిస్తాం కదా అందుకే మన రాధా అయితది మనం ఎందుకు పూజిస్తామండి ఇంతక అంటే వాళ్ళు కూడా మన్న మనుషుల్లోనే ఉంటారు కదా కానీ వాళ్ళని ఎందుకు పూజిస్తాం
అంటే పురాణాల ప్రకారం చనా గొప్ప
కాదండి వాళ్ళు మనుషుల్లో ఉన్న పవర్ఫుల్ పర్సన్స్ కాబట్టి
ఓ ఇంత చరిత్ర ఉందా
అంటే ఎన్నో మంచి కార్యాలు చేసి వాళ్ళు గొప్పవాళ్ళని కాబట్టి మనం వాళ్ళని పూజిస్తాం అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్లా తీసుకొని వాళ్ళ ఎనర్జీస్ ఇంకా ఈ భూమి మీద ఉంటాయని నమ్మి పూజిస్తామన్నా మాట
ఓ అదే చాలనే ఉంది ఉ చరిత్ర
తెలుసుకోండి నేను రీసెంట్గా ఒకటి చూసా అండి ఇన్స్టాగ్రామ్ లో గరుడ ప్రక గరుడ పురాణం ప్రకారం అంటా మనం చనిపోయే ముందు కొన్ని రోజుల ముందు మన అరచతిలో రేఖలు ఉంటాయి కదా అవి బ్లర్ అయిపోతాయంట మళ నూనెలో అద్దంలో మనం కనబడవు అంట గరుడపురాణంలో ఇవన్నీ అని ఉన్నాయంట మళ్ళీ కొన్ని కొన్ని హార్స్ ముందు మన నీడ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపో అంట అవంతా ఇండికేషన్స్ అంట
నిజమ
ఆ అంటే రియల్ అంట అవి మనం పురాణాల్లోనే రాసినారు కదా సో ఖచ్చితంగా నిజమై ఉంటాయండి రామాయణమా తెలీదండి చెప్పండి ఉహ్ అంటే నేను ఫారెన్ లో పెరిగానండి ఉం ఈ ఇండియన్ కల్చర్ అదంతా తెలీదు
అవునా మరి తెలుగు బానే మాట్లాడుతున్నావు గదా
మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు తెలుగులో నేర్ పిచ్చారు
ఓ మీరైతే గిన తెలుగు ఇంట్లో మాట్లాడుతున్నారే ఇంత బా మా మాట్లాడతాంటే ఇంకా వేరే భాషలు కూడా అన్ని నేర్చు
తెలుగు అంటే నాకు ప్రాణం అండి పొద్దుగల ఆరు గంటలకు లేసి తెలుగునే మాట్లాడతా నేను ఇ అఏవుపాలు పితుకుతా మళ్ళీ గొర్రె పాలు పితుకుతా పంది పాలు కూడా బపితుకుతా హ్ హ్ హ్ మీరు పందికొవ్వు తింటారా అండి లేదండి ఒడి డురు డురు డురు డురు ఒక ఊరు ఉంటదండి అక్కడ షాప్స్ ఉంటాయి పందికొవ్వు అమ్మబడును అని ఇక్కడ మనం కాలేజ్ కి ఒస్తాం కదా ఆ రూట్లోనే అండి నిన్న చూసా నేను
అవునా అంటే మీరు తింటారు కాబట్టి మీకు కనపడిస్తాందా మేము అసలు టచ్చి కూడా చేయము మమ్మీ చంపేస్తది
పంది తినను కానీ ఫ్రాగ్స్ ఇవంతా ఫ్రై చేసుకొని తింటారంట కదా కాక్రోచెస్ వా
అస్సలు కాదు అంటే ఆపరేషన్ అట్లా ఏమి చేయము గాని ఇంకా కొన్నిసార్లు అయితే మేము పెళ్లి చేస్తాం తెలుసా ఫ్రాగ్స్ కీ ఓ మీకన్నీ తెలుస్తాయ్ ఫారెన్ అమ్మాయి తిన్నావా
మ్ అంటే లైక్ ఇక్కడ కూడా చేస్తాం అనమాట మేము మా కల్చర్ లో ఫ్రాగ్స్ కి పెళ్లి చేస్తాము ఇక్కడ ఫారిన్ లో ఇప్పుడు స్నో పడుతది కదా అంటే పెళ్ళి ఒకటే చేస్తామండి పెళ్లి తర్వాత ఏమి చేయ్యం అంటే లైక్ అవంతా వా చేతుల్లో ఉంటాయి మనము అన్ని చేయలేం పెద్ద ప్రాసెసింగ్ నో ఇట్స్ నాట్ ఏ సీక్రెట్స్ పబ్లిక్ ప్రాసెస్ నవ్ ఎ డేస్ పీపుల్ ఆర్ అంటే ఏం లేద్ ఇంకేంటండి కొంచెం అపచారం మాటలు మాట్లాడు టం మనం ఆపేస్తే బెటరు
ఆ నిజం అస్సలు
అ మరి డబ్బులియక పోతే
హ్మ్... ఇంకా మీరు డోరేమాన్ చూస్తారా
ద హట్టోరీ చూస్తా హైడీ చూస్తా
అవునా నిజమే చిన్న ప్పుడే బాంట్ టుంది ఎందుకంటే చిన్నప్పుడు ఎటువంటి కష్టాలు లేవు
పిల్లలో ఓ పాపుంటుందండి
హ్మ్
మొత్తం తినబలే ఏముండదు తింగరిలా ఉంటది అసలు చెప్పేవేమి అర్థం చేసుకోదు
అవునా హ్మ్
ఈ మధ్య నల్లగా కూడా అయితందట ఎందుకో ఒ నిద్రపో నిద్ర నిద్రపోక డార్క్సైకిల్స్ వస్తున్నాయి అ
ఆ ఇంకా మరి
మా ఫ్రెండ్ అందంగా ఉంటుందండి కానీ ఆ పాప ఎప్పుడు బట్టలు సరిగ వేసికోదండి ఇప్పుడిప్పుడు కొందరు అంటే డీసెంట్గా ఉండాలి కదా అమ్మాయిలంటే ఏ
ఆ కానీ బాగుందిలే ఆ పిల్ల
బ్లష్ అయిపోతుందండి తనే అండి
ఓ అందుకా
ఇంకేమండి వడియాలు తెలుస్తున్నాను నీకు కావలా లేదండి నేను ఇప్పుడే పాప్కార్న్ తిన్నావని తిన్నూ ఆ డీఫ్రైడ్ కదా. సో నేను తిన్ను అన్ హెల్ది పాప్కార్న్ డీఫ్రైడ్ కాదు కదా అండి
బట్ ఇట్స్ మసాలా చాల
పెరి పెరి మసాలా మీకు ఒకటి చెప్పనండి ఉమ్ పెరి పెరి మసాలా కోసం ముందుపుూరు ఊరంతా తిరిగినామండి సి ఊరంతా తిరిగినామ అసలు ఎక్కడ దొరకలేదు తెల్సా ఏ షాప్ లో అడిగినా వాళ్ళు ఏమో ఎం పౌడర్ పాన్స్ పౌడరా అని అడిగినారండి ఒక షాప్ అయితే అది ఎక్కడ దొరకలేదు ఐ థింక్ అది వాళ్ళంతా వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు వేరే మసాలాస్ మిక్స్ చేసి మీకు దొరుకుతాయా అండి మీ ఊరిలో పెరిపెరి మసాల
ఆ పెర్రి పెర్రి తెలీదు నాకూ అ
అది పేర్రి పేర్రి కాదండి పెరి పెరి
ఉహూ సరే మరి ఆ